హలో
మా చెల్లె
ఉ చెప్పు ఇంకా ఉన్నాయి ఒకసారి పెడతా చూడు నా విష్లీస్ట్ లో
నీ విస్ లిస్ట్లో ఉంటే కొంటావామె
ఉంటే కొంటానా అంటే అట్లంతా ఏం లేదు నచ్చినవి పెట్టి పెట్టా స్లీవ్లెస్ ఏమిన్నాయని అడిగిన
మీ చైన్లేందిమే నలభై మూడు రూపాయలు ఉంది రెండు చేన్లోవచ్చి
ట్వంటీ సిక్స్ రూపీస్ ట్వంటీ త్రీ రూపీస్ కూడా ఉన్నాయి నేను కొనున్న నాకాడ ఉన్నాయి అవంతా నేను కొన్నా కదా
ఆ
నేను ఒకసారి కొని నువ్వు పెడతా చూడు ఇప్పుడు బుక్ చేసా ఇవి ఇవి నీకు కావా వాలంటే నేను బుక్ చేసుకున్న తర్వాత నా లింక్ ద్వారా కొనుక్కో
ఏ
బాగా వస్తే కొనుక్కుందువని
ఆహా
చేసా చూ ఇవి పెట్టా చూడు ఫార్టీ సిక్స్ రూపీస్ ఈ రెండు
ఇండ్ల
ఇవి బుక్ చేసా నేను నువ్వు కొనుక్కోవాలనుకుంటే నేను కొనిన తర్వాత నీకు చెప్తా అప్పుడు కొను
ఓకే ఎంత పడినాయని
మాదా నాకు ట్వంటీ త్రీ బడింది నాకు ట్వంటీ త్రీ పడతాయి అంటే నా దగ్గర రివార్డ్స్ ఉంటాయి కాబట్టి
డెలివరి చార్జ్ పడతదా నీకో
అంతా క్రెడిట్స్ లోనే కట్ చేసుకుంటారు
ఆహా నాకు డలివరీ చార్జ్ పడతాంది
నీకు పడుతుంది ఎందుకంటే నువ్వు రెండు మూడు ఆర్డర్లు చేసినావనుకో అదే ఓపెన్ అయిపో అప్పటి నుంచి రీడమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది రోజు నువ్వు ఇంకా అంటే స్క్రాచ్ కార్డులు వస్తా ఉంటాయి నాలాగా
ఉ
నేను కూడా అంతే ముందు అట్లే ఉండ నాకేం వచ్చేట్ కాదు
ఏంది రివ్యూ తీసుకోలేదే
అది కొన్ని రోజులు పడుతుంది నువ్వు వీకెండ్ లో అప్లోడ్ చేస్తే టైం పడుతుంది దానిక్ గూడా ఒక టైం ఉంది చూడుమే నేను బుక్ చేసుకుందాం అనుకున్న డ్రస్సు నేను చూసినప్పుడు సిక్స్ హండ్రెడ్ ఇప్పుడేమంటే ట్వల్వ్ ఫార్టీ నైన్ రూపీస్
ఎందుకంతఅవ్విన్దది
అంతే మింత్రా లో
బ్యాగీ జీన్స్ అండర్ ఫైవ్ నైంటీ నైన్ అంట
హ్మ్ నాక్ కానీ మింత్రాలో డ్రెస్సులు బలే ఉంటాయ్ నాకు బాగా నచ్చుతాయ్ రేట్లు కూడా దానికి డబుల్ త్రీ బులు ఉంటాయనుకో
మింత్రాలోనే బ్యాగీ ప్యాంట్ చెప్పేది నేను
ఎంతా
ఆ ఫైవ్ లో ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయ్
నీకోటి పెడతా చూడమే నాకు ఇది నచ్చింది కానీ స్లీవ్ లెస్సు నువ్వు మళ్ళీ దానిలో ఫులెన్ టీ షర్ట్ ఎస్కుంటాలే మరీ అంత ఘోరంగా వేసుకోను
హ్మ్
పెట్టినా చూడు
పెట్ట్నావులే
కాకపోతే ప్యాంట్ ఎయ్యను
ఇది కొంటావా
బావుందా టీషర్ట్ ఎసా దాని లోపల
కోర్ట్ వేయ్ టీషర్ట్ కన్నా
కోటుఎసేదా అన్ని రకాలుగా పేర్ జేస్కోవచ్చులే
ఆహ్!
అన్ని రకాలుగా పేర్ చెయ్యచ్చు అన్నా
క్కోట్ బావుంటది టీషర్ట్ అంతా బాగోదు
అంతే అంటవా
ఆ
ఓకే
నేన్ బెట్టిన జీన్స్ చూసినవా
చూడ్లే నేను చూన్నకి నోటిఫికేషన్ రాలేద్మీ ఆ ఇప్పుడు వచ్చింది ఇప్పుడొచ్చింది ఏ నువ్వు ఎస్తావా జీన్స్
ఇంట్లో కొనీల్ల
అయ్యో లూజ్ ఆ మేలే గదా ఉంటాయ్ పా మనం ఎతి తేగు దొరుకుతాయ్ మే మనం ఎతకమ్ అంతే
నాకు ఇంట్లో కొనీరూమే అదే భాద
ఏమి నువ్వు ఎస్కుంటావా కొనిస్తే
వేసుకుంటా ఇది నా సైజు లేదు థర్టీ ఫోర్ నా సైజు
థర్టీ ఫోర్ ఎందుకుండదు
దీంట్లో లేదు ఈ ప్యాంట్కి లేదు
అవునా మీషో లో ఇంకా ఉన్నాయ్ మీషో లో కూడా బా వచ్చినాయి ధర్నీ బుక్ చేసింది మా మా రూమ్మమ్మాయ్
అ
బాంది
నాకు బ్యాగీనే కావాలి
బ్యాగీనేమే మాకు ఎవ్వరికి టైట్ ఫిట్ నచ్చవు అనమాట బ్యాగినే నచ్చుతాయి
ఆ
బుక్ చేసింది బా వచ్చాయి తెలుసా చాలా బాగుంది ఉ ఆ పిల్ల కూడా నచ్చింది నా పక్కన ఒక మెంటల్ ఉంటుంది చూడు ఆ మెంటల దానికి
అడిగింది ఇస్తానని చెప్తే ఆ పిల్ల ఏసుకోలే జూబ్లీకి మళ్ళీ ఎందుకులే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి గోమన అయిపోయింది
థర్టీ ఫోర్ సైజు ఉందిమే
మరి పెట్టుకో నీక కావాలంటే
హిప్ వచ్చి ఫార్టీ ఫోర్ వస్తుంది
మ్మ్
వేస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ లెంగ్త్ ఫార్టీ వన్
మ్
మ్మ్ నాకు బ్యాగ ప్యాండ్లు అన్నీ పొడుకొచ్చాయి పొట్టి ఉం కాబట్టి
అవును
ఇంక అయి కడ్ చేయి కింద కట్జ చేయిచి చూపించుకోలా
చెయ్య ఏదోకటి నువ్వేం టైట్ ఫిట్ వేస్తానని చెప్పలేదు కదా
అయినా జీన్స్ వద్దు నీకు లా ఉండవు స పొట్ ఇట్టిగా ఉండవుకు బాగు అదే అంటారు
అంతకన్నా పొట్టిగుండే వాళ్ళు వేసుకుంటున్నారు లావుగుండే వాళ్ళు కూడా వేసుకుంటున్నారు
ఎటైనా సన్నగా అవ్వాలము నేను
నేను ఎటైనా లావు అవ్వాలిమే
నీ సన్నదానం నాకు ఇచ్చేయమే
నాకు నీ లావు ఇచ్చేయ్
తీసుకోవే ఇచ్చేస్తాను ఫ్యాట్ మొత్తం
ఉ నాకూడా నాకు సన్న గుండె ఇష్టమే ఉండదు లావు గుంటెనే ఇష్టం
నేను చబీగల్లు నువ్వు బొక్కగలు
అదే కదా పెళ్ళయితే కూడా లావ అయితాను లేదా డౌటే నాకైతే
అయితావ్ అయితవ్ లే
నాకే ఏప ఇడు నుంచి ఉన్నాను లావుకో చూడాలని ఆశ నలభై ఐదు కేజీలకే నేను లాస్ట్ మళ్ళ పెరిగింది లే ఏమి లే
నేను యాభైకి వచ్చే సాలును ఉం
ఉమ్ ఎంత నువ్వు ఇప్పుడ
సిక్స్టీ సెవెన్ ఉన్నా
మ్
ఉ
నింత్రాలు అన్ని సాక్స్లు అవన్నీ తక్కువ కదా నెయిల్ పాలిష్లు
అవును
చైన్స్ కూడా కాకపోతే చైయిన్స్ ఏమంటే కొంచెం నువ్వు వేర్ నీళ్ళలో ముంచి లేపుకుండా ఉంటే బాగుంటాయి నేను మెల్ల వేసుకోను చూడు ఆ చెయని ఎంత చెప్ప నాకు ఇరవై రూపాయలుగా పది రూపాయలుగా వచ్చింది
ఆహా
మింత్రాలో బుక్ చేసింది మళ్ళా అది
నాకు మిత్ర లో ఆర్డర్ వస్తుందేమో రేపో మనడో
లు తిరులాగా వినప్పుడ వచ్చింది అనుకునే ఆడ ఉండేది
ఆ
రేపు వస్తుంది నా అడ్రస్
రేపా
ఉహ్ రేపే అంటే ఎక్స్ప్రెస్ డెలివరీ ఉంటుంది కదా నేను అన్ని ఎక్స్ప్రెస్ డెలివరీ బుక్ చేస్తా అని బాగా వస్తాయి
ఉహు
చూద్దాం ఎలా వస్తు
నాది ఎనిమిదివ తేదీ మార్చ్ పెట్టాను పద్నాలుగు నుంచి పదహారులో రావచ్చు
ఆర్డర్లు రేపే వస్తాయి చైన్స్ నీకు పెట్టా కదా లింక్ వచ్చినాక నీకు ఎలా ఉందో చెప్తాలే
ఓకే నాది వచ్చే రేపు మన్నాడు వచ్చే అదివి ఆర్డరా
ఉ బుక్ చేసుకుంటావా చేయించ
ఏ రేట్ ఎట్లావస్తాయో చూసి
బా వస్తాయి నాకైతే అన్ని బాగా వచ్చాయి
కే నా మెళ్ళ ఉండమే స్వామి తొందరగా ఇద అయిపోతాయి
ఎందుకని నువ్వు హాట్ వాటర్ పోస్తావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఓ చ ఎండాకాలం కాబట్టి నువ్వు చల్లి నీళ్లు పోయిన అది ఇప్పుడు హిట్ బాడీ నేను రోజు చల్ నీళ్లు పోస్తా ఇప్పుడు ఓన్లీ వానాకాలం మాత్రమే నేను హాట్ వాటర్ పోసేది తెలుసా నీ తప్పుడంతా చలవాట్రే
హలో వాటర్ అంటే నాకు గుళ్ళలు పోయినాయి ఇంకా కొన్ని రోజులు ఉన్నా లేని అలా జీవ వదా అక్క కొండ్రోల్ పోద్దాం లే వేడినీళ్లు బట్టలు అంతా వేన్నిళ్లో మొత్తం తగ్గిపోయిన తర్వాత చల్ నీళ్ళ పోస్త కున్నాంలని
హు వేపాకు పుస్తున్నావా
వేపాకు లేదు ఇలా
ఉహు
నాకి దోమలుతో పెద్ద దాడే
ఏమి
దోమల
ఉహు
ఆడాలదా దోమలు
తేలే
ఆ
ఆజియలో కూడా రేట్లు చాల తక్కువ ఇప్పుడు చల తగ్గినాయి కదా టెన్త్ అనివర్సరీ అని టెన్త్ ఆనివర్సరీ అని బాగా తగ్గాయి కదా అ జియో లో
ఏమో జియో పోలే
మేము చాలా తగ్గినాయి మే మేలు నాకైతే వింత్రా లో ఒక్కొక్కటి థౌజండ్ పైన ఉండేదంతా అలాంటి మోడల్స్ వే కానికి సేమ్ ప్రింట్ ఉన్నట్టు లేవు గాని పర్లేదు అవే ఫైవ్ హండ్రెడ్ బిలో వచ్చేస్తానే దాని బాటు ఊహించుకో కానీ నాకు అజీ అంటే దరిద్రం తెలుసా నేను ఏది బుక్ చేసినా నా చేతికి రాసమే
అది పోయింది
హుమ్మ్ అందుకే నేను మృద్ ఆ పిల్లకు చెప్పి బుక్ చేయిించి డ్రెస్ తెప్పించుకున్నా
తెప్పించిందా
హుమ్మ్ ఇచ్చేసింది బాగాొచ్చింది డ్రెస్ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది
బాగోస్తే ఉన్నిలే
హుమ్మ్ టూ ఎయిటీ రూపీస్ అంటా ఇది ఇదే బాగుంది దానికన్నా కూడా ఒకసారి పెడతా చూడు ఆజి అది కానీ లింక్ అసలు దానికి సైజ్ లేద్ దు
హు నేను చేస్తా ఉండమ్మి కాల్
ఓకే మళ్ళీ నిన్ చేస్తా
మ్